హలో
ఆ హాయ్ అండి
హాయి బావున్నారా
బావున్నా అండి మీరు బావున్నారా
ఆ బావున్నా ఏం చేస్తున్నారు
లేదండి ఇంతకు ముందే తిన్నా ఖాళీ మిరుతిన్నారా
హా మేము గూడా ఇప్పుడే తిన్నాం
సరే అండి
మాది ఈరోజు తోటకూర మీది
మాది కూడా తోట కూరనే అండి
అవునా
ఆ
మా మమ్మీ బజార్ పోయింది అయితే తీసుకొచ్చింది ఇంతకుముందే ఏసింది
అవునా అండి తిన్నారా మరి
ఆ ఇప్పుడే తిన్నాం
అవునా బజార్ దగ్గరనే ఉంటదండి ఆ ఉందండి మాకు
మాకైతే వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఎప్పటి నుండి
ఎందుకండి ఏమైనా ప్రాబ్లమా వర్షం గిర్షం గాలేమైనా వచ్చిందా అండి
ఈ ఆ వర్షం ఏం రాలే గాని గాలిలు వస్తానే అప్పటి నుండి సాయంత్రం సిక్స్ థర్టీ నుండి ఫుల్లు గాలులు వస్తానే అయితే వస్త వస్తాంది పోతాంది వస్తాంది పోతాంది ఫైవ్ మినిట్స్ ఉంటాంది పోతాంది
అవునాండి కరెంట్ లేకుండా ఇబ్బందె అండి పాములు గీములు ఇప్పుడు డేంజర్ ఉంటాయి చల్లదానానికి వెళ్తాయి బా అయ్యో
చి చిన్నదే ని వచ్చింది ఇక చంపేసినాం ఇక ఎక్కడ నుండి వచ్చిందో ఈ చెట్లలో కొ చల్లదనానికో ఏమో తెల్వదు కాని మా ఇంటిక చింది నిన్న
ఇప్పుడు జాగ్రత్త ఉండాలంన్నీ చిన్న పామయిన విషయం ఉంటది పెద్ద పామయిన విషం
అవును చిన్న పామయినా పెద్ద పామయినా పెద్ద కర్ర తోనే కొట్ ట్టాలి అంటారు
ఆ ఏదైనా విషం విషం ఉంటది అండి
అవును చిన్నది అని వదిలేయకూడదు మనకే ప్రమాదం తర్వాత
మనం జాగర్త ఉండాలె
ర్త గుండాలె ఇట్ చెట్లు ఇవి ఇవి ఉంటాయి గదా వాళ్ళకి ఇంకా డేంజర్ అవును మీకున్నాయా? మీరు తోటకూర వేసినా అన్నారు గదా మీ ఇంట్లోనే పెంచుతారా?
లేదండి ఇంతకు ముందు పెంచేటోళ్ళం గాని మేము గూడా నిన్న మార్కెట్ నుంచి తీస్కొచ్చినాం.
ఇంట్లో కూరగాయలు ఏం పెంచుతారు?
ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం లేవండి లేకుంటే టమాటాలు పెంచేటోళ్లం. మిరపకాయలు తోటకూర వంకాయ బెండకాయ ఇవి ఉల్లిగడ్డలు అవును వేసేటోళ్లం.
అంటే మీకు నీళ్లు బాగా ఉంటాయా?
మాకు బోరు ఉన్నదండి అంటే బాయి తెల్సా మీకు?
అవును
బాయికే మోటర్ అటాచ్మెంట్ పెట్టినాం అన్నట్టు.
ఆహ
ఆ ఇప్పుడు చిన్న పెరెడు ఉంది.
ఆ
ఆ పెరట్లో వేస్తామండి కూరగాయలు
ఇగ ఫ్రెష్ ఫ్రెష్ గా అప్పుడు అప్పుడే చేసుకొని తింటారా?
తినాలనిపిస్
ఓన్లీ మీ మంద మేన్ టాయా లేకపోతే మీ ఇంటి పక్కోళ్లకు వాళ్లకు వీళ్ళకి ఇస్తారా?
ఏ లేదండి ఇగ మా ఇట్ల మందమే ఇగ ఎవలైనా బంధువులకు తీసుకుపోతాం ఎప్పుడైనా వెళ్తే మరీ ఎక్కువ గాదు మరీ తక్కువ గాదు కొంచెం అన్నట్టిగా
ఆహ ఇగ అప్పుడప్పుడు కూర మందం అయితాయి అన్నట్టు మీకు
ఆ కూర మందం వేసుకుంటామండి. కాని తాజా తాజాగా మంచిగా ఉంటాయండి. అయి తిని ఇప్పుడు మనం కూరగాయలు మార్ ర్కెట్లోకి వెళ్లింటే అయ్యి ఎట్లనో కొంచెం మంచిగా అనిపియ్యట్లేదు
కూరగాయల ఇట్లా కు మా మార్కెట్ కి పోతే ఇట్లా తాజాగా ఉండడానికి వాళ్ళి ట్ల నీళ్లు చల్లి పెడతారు మనకి ఇట్లా మంచిగా కనపడాలని
అవునవును ఏదైనా మూతికి దుమ్ము గానీ ఏమన్నా ఉన్నా గూడా పోతాయి అని
ఆ అదే మనం ఇంటి కసాగ చేస్తే ఒక రెండు రోజులు ఉంచితే చాలు మొత్తం ముదిరిపోతాయి ఫ్రిడ్జ్ లో పెడ్
అవును అవును
హుమ్ చూడ్డానికి ఇట్లా మంచిగా ఉంటాయి గాని హా మనం పండించుకుంటేనే అట్లా ఫ్రెష్ ఫ్రెష్ ఉంటేనే మంచిగా కూర గూడ మంచిగా అయితది తినబుద్ధి అయితది తాజాగా ఉంట్
అవును అవునండి ఇప్పుడు మనం వరి గూడ వేసినాం లాస్ట్ ఇయర్ వెయ్యలేదు గాని ఇప్పుడు అయ్యే దింటున్నాం.
వరి వేసిండ్రా హలో హలో అ స హలో ఆ మీ ఇంట్లో ఆవులు ఉన్నాయా మరి? అవునా ఒకటి చిన్నది ఒకటి పెద్దదా?